హలో
హలో
హాయ్ అండి
హాయ్ అండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బావున్నారా
ఆ బాగున్నానండి ఏం చేస్తున్నారు
ఆ ఏం లేదు మధ్యాహ్నం కధ తినే ఇందా కొన్ని తిన్నా
ఆహా ఏం వండిరి ఈ రోజు
ఆ ఈ రోజు ఎగ్గు టమాటా అండి నా
ఎక్కుత
మీరు మీరేం వండిండ్రు
అది ఈ రోజు చికెన్ వండినన్ నేను
ఆ పిల్లలు వచ్చిండ రా స్కూల్ నుండి
రాలేదు రాలేదు మీ పిల్లలు వచ్చలా
ఆ వచ్చిండు
మీ దగ్గర కాబట్క వస్తారు మారి కొంచెం లేట్ అయితుంది టూ థర్టీ టూ థర్టీ ఎలా అయితు బ ఆడ్ పడనికి కెలిలా పడుకండ్రే ఇష్ట
ఏ లేదు లేదు బాగా ఎండున్నది కదా ఇంట్లో అట్లానే ఉన్నారు
అవు మా ఎంత ఉడుతు
హ తిన్నారా ఆ తిన్నారు కిన్నారురు ఇ రాంగనే ఆకల్ తోనే ఉంటారు కదా
ఇవళ పొద్దునే ఏం తింట ఏమో గానీ
ఆ అవును మళ్ళీ పొద్దున టైమ్ అయి దని హడావిడి హడావిడి కదా మనము ఆ టైమ్ అయ్యితన్ టైమ్ అయితన్ అనే ఆడావిడ్లోనే ఉంటాం అందుకోసం సరిగా ఇంటర్ కి వెళ్తారు ఇప్పుడు వచ్చినాక
సాయంత్రం మళ్ళీ ఇప్పుడు ఆ
ఆ ఇంకా అరే ఇగ ఎల్లుండే ఉగాది ఒక్క రోజే గ్యాప్
ఆ వెళ్తారా అమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడే
ఆ ఇక్కడే ఉ తేగా
అవునా వెళ్ళారా మీ మీ అమ్మ వాళ్ళ ఇంటికి
వెళ్ళరిగ ఈ సారి ఇక్కడే ఉంటా ఇక ఆయన అంటాడు ఇగా ఇక్కడనే చేసుకుంటే మనం మంచిది కదా అలా
అంటే ఎప్పటికి వెళ్తామా మనం వెళ్ళేదే పండగలకి
ఎట్లాగో హాలిడేస్ ఉంటాయి కదా ఇగ అప్పుడిగా అంత అటే పోతాం కదా అనా?
ఆహ
వెళ్తారా మీరు హాలిడేస్ కి మీ అమ్మ వాళ్ళ ఇంటికి
ఆ వెళ్తాం
హ్మ్
పండగలకి వెళ్తాం
పండగలకి వెళ్తారా
మరిగా మీళ్లక్ హాలిడేస్ అప్పుడే గదా
ఔనౌను హాలిడేస్ అప్పుడే
హాలిడేస్ ఉన్నప్పుడెల్ అదైనా వన్ డే టూ డే గాదు, త్రీ డేస్ ఫోర్ డేస్ అట్లుంటే వెళ్తాం. అంటే మరీ వన్ డే అంటే రావడానికి ఓరోజు పోవడానికి ఒక
ఆ అదే గడిచిపోతది.
ఎట్లుందే ఫేర్వెల్ మాత్రం
చాలా వుం ఆ చాలా ఉన్నాయ్ మాక్ దీ కొంతమంది గ్రూపు ఇదెంది శ్రీవారి సేవకి, అప్లై చేసుకున్నారు.
అంటే ఏంటది?
తిరుమల శ్రీవారి సేవ ఆడ సేవక్
అర్ధం కావట్లే ఒక నిమిషం
హేలో సేవ చేయడానికి
ఏంటిది అది
ఆ సేవా అంటే ఇట్లా ఆ వస్తారు కదా మా ఇట్లా లైన్ లో క్యూ లో ఉన్న వాళ్ళని పంపించాలి రాబ్ పువ్వులు కొయ్యాలి ఆ ఇంకా కాజు లడ్డు చేసా కాడ కాజు కట్ చేయాలంట
అంటే ఏమన్నా ఇన్కమ్ వస్ త్తద మరి
అహ ఇన్కమేం రాదు మనం దేవుడికి మనక్ మనం ఇష్టమై వెళ్ళాలి సేవ ఆ మనకిష్టం ఆ వెల్లాల అన్నట్టు
ఆ అట్లా ఎ అంటే ఎన్ని ఎన్ని రోజులు
ఆ టెన్ డేస్ అంటే సెవెన్ డేస్ అందుకే టెన్ డేస్ వేసుకో ఇగ పోవడం రావడం ఆ వెళ్ళాల అనుకున్న వాళ్ళు వెళ్ళ చ్చు హ్మ్మ్ నేను కూడా వెళ్ళాలని ఆ అనుకున్నా రిజిస్ట్రేషన్ చేయించుకున్నా ఆ అవును ఆ వన్ లేదు అక్కడే ఉండాలి డ్రెస్ సింగ్ కోడ్ ఉంటది వేరే ఆ
అక్కడే
ఆ అక్కడే ఉండాలి. వీళ్ళు ఒక ఆ గ్రూప్ అంటారు కదా వీళ్ళు తీసుకెళ్తారు అన్నట్టు తీసుకెళ్తే ఇగ ఆ ఇక్కడే ఉండాలంటే అంట డ్రెస్ కోడ్ వేరే ఉంటది అక్కడే ఇక తినడం ఉండడం అంత అక్కడే
ఆా
హ్మ్మ్ అయితే మాది రాలేదు మాది డిసెంబర్ లో నేను ఎప్పుడు జూ ఆగస్ట్ లో ఏమో పెట్టుకున్నా
ఆగస్ట్ ఆ ఇప్పుడు మళ్ళీ ఆగస్ట్ వచ్చేలా ఉంది గా
అప్పుడు పెట్టుకుంటే అంటే గ్రూపులు మాకంటే ఇంత ముందు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారట ఇగ ఒక బ్యాచ్ తర్వాత ఇంకొక బ్యాచ్ మీకు నెక్స్ట్ మీక్ నెక్స్ట్ మీక్ నెక్స్ట్ అను కుంటనే ఉంటాన్రటా మాది డిసెంబర్ అన్నరు. జనవర్ అన్నారు ఆ ఫిబ్రవరి అన్లేదు చిన్న నెల కదా అని మార్చి ఈ నెల అన్నరు ఇగ ఈ నెల అయిపోతోంది మళ్ళీ ఏప్రిల్ల్లో ఆ ఏప్రిల్ లో ఇంకొక బ్యాచ్ ఉందంట మరి వాళ్ళకు పెడతారా మాకు పెడతారా తెలియదు.
ఒకవేళ వాలది పెడితే మీరు మే లో అయ్యి
ఆ మాది మేలయితదిగా కానీ అక్కడకి పోవాన్న అదృష్ట్యమే కదా సేవ చెయ్యాలన్నా గాని కదా
అదే అదే ఆ అంటే ఇలాంటి ఆపర్చునిటీస్ అటు వాళ్ళకే ఉంటాయి కావ చె
ఆ మీ సైన్ లేదా
లేదు లేదు
లేదా
ఆ
అట్నుంచెల్ అటే ఇంకా అది చూస్కొని తర్వాత అరుణాచలం తీసుకెళ్తా అన్నరు.
ఆహా వాల్లే
ఆ వాళ్ళే అంటే ఇక్కడ గ్రూఫ్ తయార్ చేస్తారు కదా మా
అదే గ్రూప్ వాళ్ళు మనమైతే ఇంకా మ మనమైతే ఒక్క రూపాయి పెట్టల్సి అవసరం లేదు కదా
ఆ లేదు అమౌంట్ అడుగుతారట ఎంతో కొంత కాకపోతే అంత కన్న తక్కువ అన్నట్
తక్కువ
క్కువ అంతా తింపిత్తరన్నట్టు
తక్కువ ఉంటే ఏం కాదు గని మళ్ళ మనం పెట్టుకొని మనం చేయడమే
ఆ గదే ఉంటదంట కని తక్కువ ఎస్కొని ఆ గట్ ఇలా అవును
ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు పెట్టుకున గ్రూప్ కాబట్టి ఎంతో అంత అమౌంట్ తరుతరు
ఆ అడుగుతరు. ఇప్పుడు చాలా మంది వెళ్తుంన్రూ కదా ఇప్పుడు ఆ చాలా మంది వెళ్ ప్తున్రు చూ యూట్యూబ్లో చూడట్లేదా చాలా మా చాలా
ఇ తరని కూడా మా తెలియింది ఫస్ట్ టైమ్ చాలా వరకు ఇప్పుడు టీవీలలో ఫస్ట్ టై వినడమే ఫస్ట్ టై టీవీలలో వాళ్ళు ఆ తిరుమల అట్లా పెట్ న్నప్పుడు డ్రెస్ కోడ్ ఉంటది కదా ఒకటే ఆరెంజ్ కలర్ అయితే మేము ఏమనుకుంటున్నాం అంటే వాళ్ళు మామూలుగా అక్కడ ఇక్కడ వర్క్ చేస్తారేమో అనేసి టీమ్లు ఉంటాయి సేమ్ మీరు అన్నట్టే వాళ్ళంతా ఒకటే కలర్ యూనిఫార్ లాగా ఏసుకుంటరు.
అవునవును
అంటే అక్కడ వర్క్ చేస్ సే మవచ్చచ్చు అ
కాదు కాదు అదే రెడ్ కలర్ సారీ రెడ్ రెడ్ కలర్ అదే బ్లౌజ తర్వా మాస్ కూడా రె రెడ్ కలరే ఉండాలి ఖర్చీపు మాస్క్ మొత్తం రెడ్డే అ పోయిన సారి ఒక ఆమె రెడ్ సారీ మీద ఏదో వర్క్ బ్లౌజ్ వేసుకొని వచ్చిందంట అది దాన్ని ఆలోచ చేయలేర అంట అంటే ఇలా వేకొని రా కూడదు శ్రీవారి సేవకు ఆ సేమ వే కొని సేమ్ ఉండాలి ఇట్లనే డెస్ కుడం అంత బా అంత కరెక్ట్ డాలట
ఆ
హ నాదలి ఇదే ఫస్ట్ టైము
చలో
అవునా నేను నేను వెళ్ళడం ఫస్ట్ టైమ్ ఆ
అంటే తెలుదు ఎవరన్నా చెప్తనే కదా మన తెలుసు
అవును చెప్తేనే అవును తెలిసేది అవును
మాకేల అలా ఏం ఉండవు అసలు
ఉండవా
అంత ఫేమస్ అయిన టెంపుల్స్ మనం ఏం లేగు కదా మనది మన పల్లెటూరు అయితే సిటీలో ఉన్న వాళ్ళు మాత్రం ఇంకా ఉండొచ్చు మేబి
అవును
ఇక్కడ కలిసిరు అక్కడ వాళ్ళు ఎట్లు ఉంటారొ నాకు తెలియదు
తెలవది
కొన్ని పెద్ద పెద్ద టెంపుల్స్ అల్లాగ
ఆ
వాళ్ళు ఏమన్నా కనిపిస్తారు కానీ వాళ్ళు అక్కడ వర్క్ చేసే దాళ్ళన్ ఉంటాం కాని
ఇట్లా అనే నాకు కూడా తెలియదు ఇదే ఫస్ట్ టైం అంటే ఆమె చాలా బ్యాచ్లు తీసుకెళ్ లిమ్మట నాకు తెలియదు ఆ కావచ్చు మరి ఏమన్నా ఉంటాదో మరి కావచ్చు తెలియదు కానీ ఇది ఒక్కటే కాదు చాలా ది చాలా దీస్ తెలిసెది పోయిన సారి మా ఫ్రెండ్స్ అందరూ క ఏంది ఇక్కడికో వెళ్ళిండ్రు ఇటు ఒక టెంపుల్ ఉంటది చూడు లక్ష్ లక్ష్మీ నరసింహ స్వామి ఈ ఇటు సైడు ఇటు చెన్నూరు సైడు ఇంకా దాటేసి అటూ ఎమో ఆ అటూ అందరు వెళ్ళిర్రు కలిసి ఇంకేదో మా ఇష్ట వెళ్ళిన్రూ ఓ చాలా తిరుగుతారు ఇప్పుడు కనకదుర్గమ్మా ఆ అదే ఇట్లా ఆమె తీసుకెళ్తాది గ్రూప్ తోనే ఇప్పుడు కనకదుర్గమ్మ ప్లస్ శ్రీశైలం మొన్న మొన్ననే ఫోన్ చేసింది శ్రీశైలం వస్తావా అని మరి అనే షి
ఆ
ఐపొతాది బస్ అసలూటట క దా హైదరాబ హైదబాద్ ను అండి
హ హై హైదరాబాద్ నుంచేగా మరి వెళ్ళేది. ఎ. ఎప్పటికి పేషణళ్ళమే. వెళ్తాననుకుంటారు.
హైదరాబాద్ నుండి బస్సు రూట్ అంట డైరె.
అంటే మీరి ఇప్పుడు ఇట్లా వెకిల్ తీసుకొని వెళ్ళడం లేదా.
ఆ వెకిల్ తీసుకొని వెళ్ళడం లేదు.
ఆమ్మో ఆన్లైన్.
ఆ కష్టం అయితది కదా ఆ.
సొంత వెకిల్ ఉంటానేేమో మన వెళ్ళడానికి అవలేబులు.
అవునవును.
ఎక్కడాలు దిగడాల.
అంటే ఇప్పుడు ఈ తిరుమలకు ఆ ఎ. ఎట్లా తీసుకెళ్తారో తెలియదు మరి ఏదైనా స ఎడతరు కావచ్చు, ఇప్పుడు ఈ శ్రీశైలం అయితే, ఆ హైదరాబాద్ నుండేళ్ళి బస్ లో అని అన్నారు. ఇగ నాకు బస్సు వడదు. ఎయ్యాలి. ఆలోచించుకుంటా అని చెప్పిన.
అవునులే గని మనం కంఫర్టబుల్గా ఫీల్ అయితేనే వెళ్ళాలి, ఆన్కంఫర్టబుల్ అయితే వేస్త వెళ్ళడం.
ఓ ఇంకొకరు కావాలే. అక్కడ ఏవ ఎట్లా చూసు. కొంటారు చెప్పు ఎవరిది వాల్లె చుసు. సేవ సేవకానే అస్తారు కదా, ఇగ అందుకోసమే నేను ఆలోచించి. చేపిన నేను చెప్తలే అని చెప్పేసిన. తాల్. నాకు కూడా వెళ్ళడం చాలా ఇష్టం, ఈ గుళ్ల్లోకి వెళ్ళడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం.
హ
మేన్స్.
వెళ్ళాలి కానీ దానికి సందర్భాం చూసుకో. వెళ్ళాలి మనకు. ఓ పడుగు ఉండాలలే. పాస్ తోఅడియినమ్మా అంటే పయినమ్మా అని అంటాండ్ టే అది మనకి ఇబ్బంద్ మల్ల
మా ఇబ్బంది అదే అదే అందుకోసమనే. ఆహ్
సరే అండి ఒక వేరే కాలోస్తాంది. నేన్ మళ్ళీ చేస్తా
సరే ఆహ్